హలో నమస్తే అండి
నమస్తే అండి
ఉ
ఇప్పుడు ఎండాకాలం బాగా ముదురుతుంది కదండి. ఎండలు బాగా కనిపిస్తున్నాయి కదా
అవునండి మేలో జూ మే ఎలా ఉంటదో అలా ఉందండి ఈసారి మార్చికే
ఓకే అంటే ముందుగానే ఇంకా అంటే ఎన్ ఎండల తీవ్రత ఎక్కువగా ఉందే అంటారు మీరు
అవునండి మాముూలుగా ఈ ఎండలు ప్రభావం ఏందంటే ఏప్రిల్ మే లో చూడొచ్చు మనం ఇట్టా అది ఈసారి మనకు మార్చి లోనే బాగా చూపిస్తుందండి.
ఓకే అంటే మరియు వా వాతావరణ పరిస్థితులు అన్నీ కూడా ఈ మధ్య కాలంలో అంటే అతివృష్టి అనావృష్టి అనేది కనిపిస్తుంది అంటే ఆ దగ్గర వర్షం ఎక్కువగా పడ్డం. ఒక దగ్గర వర్షాలు లేకుండా పోవడం. కురవాల్సిన ఆ సమయంలో వర్షము అంటే ఆ సమయంలో కురవకుండా అంటే అటు వెనుక్కయినా పోవడం ముందుకైనా రావడం జరుగుతుంది. అవునంటారా, కాదంటారా.
అవునండి మాముూలుగా యాక్చువల్గా వానలు బాగా కురిసిన ప్పుడు ఎండలు కూడా ఎక్కువ కాస్తాయనే వస్తది. అలా అంటారనమాట. అట్లా ఈసారి వర్షాలు ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి ఎండ తాపం కూడా బాగా విపరీతంగా ఉంటదని ఊహించగలం
ఓకే మరి అంటే ఈ వేసవిని తట్టుకునే దానికి అంటే ఎవరైనా బయటికి వెళ్ళకుండా మన రోజువారీ కార్యక్రమాలు దినచర్యలు అనేది జరగవు. మరి మీరు మీ కుటుంబ సబ్యులు ఆ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఎండాకాలంలో ఆ ఎండ నుంచి కాపాడుకునే దానికి
కంపల్సరీ వాటర్ బాటిల్ క్యాపు స్కార్ఫ్ అనేది ప్రతి ఒక్కరు దగ్గర పెట్టుకోవాల్సిందేనండి.
హు
ఎక్కువగా నీళ్లు తాగడం బాడీ డిహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. ఆ సీతాకాలపూ డ్రింక్స్ అంటే కూల్ డ్రింక్స్ కాదు నేచురల్ డ్రింక్స్ ఈ సబ్జా వాటర్ అని అట్లా బాడీ యాక్చువల్ గా ఈ ఎండాకాలం ఏందంటే బాడీ కూడా విపరీతమైన హీట్ ప్రొడ్యూస్ చేస్తది దాన్ని మనం ఈ సబ్జా గింజలతో ఒళ్ళు హీట్ కాకుండా చూసుకుంటే నీరసం కాకుండా ఉంటది దండి
ఓకే అంటే ఈ సబ్జా గింజలు ఒకటే అంటే అది ఎట్లా అండి దాని ప్రిపరేషను
ఈ మార్కెట్ లో దొరుకుతాయిండి మనకు చిన్న బ్లాక్ సీడ్స్ లాగుంటాయి సబ్జా అంటే ఇస్తారు అవి నైట్ టైమ్ మనం కొంచం వాష్ ఒక స్పూన్ ను ఒక గ్లాస్ వేసామంటే అవి మార్నింగ్ కి బాగా ఉ బ్బి ఆ
ఎక్కువ అవుతది అన్నమాట వాటర్ మ్మ్ మ్మ్ ఓకే
ఆ వాటిల్తో అంటే పిల్లలయితే ఇంకా చప్పగా తాగలేరు కాబట్టి కొంచెం బెల్లం అట్లా కలుపుకోవచ్చు ఆ ఇప్పుడు ఈ సుగంధ ద ద్రవ్యాలు ఉంటాయి కదండి
ఉమ్ ఉమ్
షర్బత్ అని అట్లా లిక్విడ్స్ తీసుకొచ్చి ఆ షుగర్ పేషెంట్స్ కాకుండా మిగతా వాళ్ళ ఎవ్వరై
ఒకే అంటే ఇవి నానబెట్టుకోవడం అట్లా ముందు రోజు నానబెట్టుకొని అట్లా ఏమన్నా తీసుకోవాలా
అవునండి ముందు రోజు నానబెట్టుకుంటే పక్క రోజుకి పనితీరు ఇంకా బాగా పని చేేస్తదండి మాముూలుగా అప్పటికప్పుడు ఒక టెన్ మినిట్స్ కంతా అవి ఉబ్బి పోతాయి కానీ ముందు రోజు నానబెట్టిన దాంతో పోలిస్తే వాటి యొక్క పని తీరు తక్కువనమాట అప్పటికప్పుడు తాగితే
ఉ హ్మ్
కంపల్సరిగా ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే మాత్రం నాంతే అది బాగా పనిచేస్తది దన్న మాట
అంటే మరి ఈ వేసవితాపానికి దాహానికి ఈ సబ్జా గింజలు మీరు అంటున్నారు బాగుంది మరి వీటి తో పాటి ఈ ఒక్కటి తీసుకుంటే సరిపోతుందా అంటే రోజుకి ఇన్ని గ్లాసులని తీసుకోవాలా లేకపోతే వేరే అంటే జావా ఇట్లా అంటే రాగి జావని
ఆ అట్లా కూడా తీసుకోవచ్చండి ఎక్కువ సాలిడ్స్ రూపంలో కాకుండా మనల్ లిక్విడ్స్ రూపంలో ప్రిఫర్ చేస్తే బాడీకి వాటర్ అనేది ఎక్కువ శాతం మనకు వ డీహైడ్రేట్ కాకుండా ఉంటది మనం తీసుకునే ఫుడ్ లో లిక్విడ్ శాతం ఎక్కు ఎక్కువ ఉండాలి ఎండాకాలం వరకు మజ్జిగా ఈ సబ్జా ఈ గోండు కటోరాను కూడా ఉంటది చూడండి బాదం బంకా అంటారు యాక్చువల్ గా తెలుగులో అది కూడా అంతేనండి నైట్ వేస్తే అది మార్నింగ్ మనకు హల్వాలాగా ప్రిపేర్ అవుతు తద్ అన్న మాట వాటర్లో ఏస్తే ఎంత హీట్ ఉన్నా ఆ బాడీని కూల్ చేస్తుది
అంటే మరిది
లేదండి తీపనేదుండదు మామూలుగా దానికి టేస్ట్ అంటూ ఏం ఉండదు లైక్ వాటర్ లో ఒక మెటీరియల్ వేసుకొని తాగినట్టే ఉంటది
ఉహ్మ్ ఓకే అంటే ఇది అంటే ఈ విరోచనాలు అటువంటి సమయంలో కూడా వాడుతుంటారా అట్లేం కాదా
తీసుకోవచ్చండి అంటే ఇప్పుడు మాముూలుగా విరోచనాలువంటే బాడీ హీట్ అయితేనే కదా మనకు అట్లా వచ్చేది ఇదేంటంటే హీట్ ని తగ్గించి ఆ డిహైడ్రేట్ కాకుండా చేస్తుది మన ఫ్లూయిడ్స్ ఎట్లా ఇప్పుడు సిలైన్స్ అవన్నీ ఎట్లా ఇస్తాయో ఇవి కూడా అట్లే ప్రతి రోజు ఆ టూ టు ఫోర్ టైమ్స్ ని తీసుకుంటే మాముూలు వ్యక్తి కంటే ఈ వ్యక్తిలో కొంచెం యాక్టివ్నెస్ అవి చూడగలం మనం
మ్మ్ హ్మ్ మ్మ్ హ్మ్ ఈ జాగ్రత్తలతో పాటి అంటే కొద్దిగా ఈ వేస సవితాపాన్ని తట్టుకునే దానికి ఇంట్లో ఏమన్నా జాగ్రత్తలు తీసుకుంటే ఏదో ఉపయోగపడుతుంది ఉంటారు అంటే ఎండ ఎక్కువగా ఇంటి మీద పడకుండా
అంటే ఇప్పుడు ఉండేది సగం శాతం ఏందంటే అపార్ట్మెంట్స్ లోనే ఉంటున్నాము ఇంకా ఫిఫ్త్ ఫ్లోర్ అట్ల అయితే కూల్ హోమ్స్ అట్లా వేసు కుంటున్నారు ఈ మార్నింగ్ ఈవినింగ్ అయితే వాటర్ జల్లి రావడం పైన స్లాబ్
క్లాప్స్దా
అవన్నీ అయితే పల్లెటూర్లలో అవి మనం చేస్త కోగలం ఇక్కడ నగరాల్లో అవన్నీ కుదరదు కదా ఇంకా మనం ఇంటికి కిటికిలకి క
ఆ హీట్ లోపలికి రాకుండా కొంచెం తలుపులు వేసుకోవడం టెన్ లెవెన్ లోపల
ఆ అంటే ఇప్ ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే కొద్దిగా ఎండ నుంచి ఉపశమనం పొందొచ్చు అంటారు అంటే మరి ఏదైనా అంటే రోజువారీ వృత్తి వృతిపరంగా ఆ బయటికి వెళ్లాల్సిన పని ఉంటుంది కొంతమందికి కుటుంబ సభ్యులకి ఆ టైమ్ లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటదండి ఎండా నుంచి ఉపశమనం పొందేదానికి బయటికి వెళ్ళేటప్పుడు
ఎక్కువ శాతం ఈవినింగ్ టైమ్స్ మన దినచర్య ప్లాన్ చేసుకునే తట్టు చూసుకు టె ఆ ఇంకా బెట్ టారూ వాకింగ్ లాగా ఉపయోగపడుతుంది ఆ చల్ల గాలికి కొంచెం మనం ఇది కా తప్పకుండా ఉంటాం అనమాట మార్నింగ్ ఇంకా కంపల్సరీ త పదు అన్నప్పుడు వెళ్లాల్సి వస్తుంది వెళ్ళినప్పుడు డార్క్ కలర్ క్లాత్ కాకుండా బ బయట ప్రిఫర్ చేసి ఆ తలకి టోపి ముఖానికి స్కార్ఫ అట్లా కట్టుకోని కొని కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్కి ఒక గ్లాస్ వాటర్ తాగుతూ వీలైనంత వరకు లెవెన్ లెవెన్ థర్టీ లోప లే మన పని ముగించుకని అంటే మార్నింగ్ నైన్ కి వెళ్ళలేది ఎయిట్క వెళ్ళి ఇం వన్ అవర్ ముందుగా వచ్చేటట్టే ప్లాన్ చేసుకుంట
అవును అంటే మీరు ఆ మీరు చెప్పింది బానే ఉంది కొంతమందికి ఏంటంటే వాళ్ళ ఆ అంటే వాళ్ళ వృత్తి పరంగా బయట మార్కెట్ లోనే తిరగాల్సిన వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది అంటే సపోజు ఆటో డ్రైవర్ చను ఆ బస్సు డ్రైవింగ్ చేసే వాళ్ళు హ్మ్ కొంతమంది అంటే వృత్తిపరంగా పండ్లు అమ్మే వాళ్ళు ఇట్లా వీళ్ళు బయటే ఉంటుంటారు కదా ఎక్కువ స సమయం అటువంటి వాళ్ళు చెప్పండి అటువంటి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి
అదేనండి కొంచెం అంటే ఎండ మరీ ఎండకి ఆ ఇది కాకుండా కొంచెం షెల్టర్ ఉండేటట్టు చూసు కొని అమ్మే వాళ్ళు గాని అట్ల ప్లాన్ చేసుకుంటే కొంచెం అన్న ఆ ఎండనుంచి ఒక్క రబుల్ల్ తగుల్తది కదండి వాళ్ళకి ఆ వాళ్ళకు
మ్మ్
అట్లా ఏదన్నా కూల్గా తీసుకోవడం చేయడం ఉంటే ఒక్కర ఎండ తాపం నుం
అవును మరి ఎండాకాలంలో కొద్దిగా అం టే నల్లటి వస్త్రాలు ఇటువంటివి ఎక్కువగా గ్రహిస్తాయి అంటారు ఎండని
అవునండి అందుకే నేను ఇందాక కూడా మీరు విన్నారో లేదో తెల్లటి దుస్తులు చాలా వరకు కాటన్వి ఆ వైట్ కలర్ లైట్ కలర్ క్లాత్స్ వేస్తే ఆ మాముూలుగా హీ ట్ నుంచి ప్రొటెక్ట్ కావచ్చు అని చెప్పి మన పెద్దల నుంచి కూడా ఓ ఓచ్చే ఇదే అన్నమాట సబ్జెక్టే అది మెయిన్ కాటన్ ప్రిఫర్ చేయాలండి ఈ ఎండ కి
ఓకే
మ్మ్
అంటే వాళ్ళు బయట కూచ్చున్నప్పుడు ఎందంటే కొద్దిగా ఆ నీడలో నీడ పోట్టున ఉండేటట్టు అవకాశాన్ని చూసు
చూసు హ్మ్ ఇప్పుడొక టూ వీలర్లో వెళ్ళే వా ళ్ళు ఆటో ప్రిఫర్ చేయడం
మ్మ్
అట్లా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకి కొంచెం ఎండ నుంచి సంరక్షణ అనేది జరుగుద్ది అన్నమా
ఎండాకాలంలో బయట చలివేంద్రాలు కూడా పెడుతుంటారు కదా
అవునండి
ఆ అట్లా చలివేంద్రాల్లో అవి కూడా అంటే అక్కడ ఉపయోగించుకుంటే మంచిదంట రా అటువంటి వాతావరణంలో నీళ్లు తాగడం అంటే బయట మనకి ఎక్కడైనా కొనుక్కునే బదులు
అంటే హైజినిక్‌గా ఉంటే ఓకే మ రి ఇప్పుడు ఈ ఎండాకాలం అంటేనే వాటర్ మనకు కొంచెం స్కేర్స్టీ ఉంటది ప్రాబ్లం అనేది మన అపార్ట్మెంట్లలోనే చూస్తున్నాం ఎక్స్ట్రా ట్యాంకులు తెప్పిచి వాటర్ ఇచ్చేస్తున్నారు ఇంక దాని గురించి మనకి హెల్త్ కాన్షియస్‌గుంటే ప్రతి ఒక్కరు వాటర్ బాటిల్ క్యారీ చేయాలనే ఉద్దేశం అండి నాది ఇంకా త ప్పని పరిస్థితుల్లో అట్లా తీసుకోవచ్చు ఇప్పుడు కొంతమంది మజ్జిగలిస్తుంటారు
హ్మ్ హ్మ్
ఇంక అట్లాంటివి తీసుకోవచ్చు అనమా
ఓ ఇచిన్న మాట
ఓకే మరి అంటే ఈ వర్షబా వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతూ ఎండాకాలం లో వర్షం అనేది మనం చూడము
హ్మ్
మనం అంటే ఈ పర్యావరణాన్ని కూడా కాపాడుకుంటే మనకి ఉష్ణోగ్రతలు అనేది కూడా ఇంత ఉండవు కదా
అవునండి అందుకే కదండి చెట్లని బాగా చెట్లని పెంచేది వాటి యొక్క మ్మ్ మనకు నీటి మాముూలుగ ఈ ఎండల్లో ఏందంటే వాటర్ కొంచెం స్కేర్స్టీ ఉన్నా చెట్లకి మనం కొంచెం ప్రో వైడ్ చేస్తే అవే మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి కదండి
అవును
ఆ వాటి వల్ల వచ్చే గాలి గాని అంతా మనం పీల్చడం ద్వారా కూడా హెల్త్ కొంచెం బా గా ఇదవుతది ఇప్పుడు పార్కులకే ఎళ్ళి నడవాల్సిన అవసరం ఏంది అని అంటే వాచ్ ట్ల నుంచి వచ్చే కార్బన్ డై ఆక్సైడ్ ఏందంటే, మనకి ఎక్స్ట్రా ఆక్సిజన్ ప్రొవైడ్ చేస్తదనమాట.
ఓకె ఓకె చెట్ల నుంచి వచ్చే ఆక్సిజన్ మనకు ఉపయోగపడిద్ది.
ఆ ఉపయోగపడతది.
ఓకె మీరు వెళ్తుంటారండి వాకింగ్ కి?
ఫ్రీక్వెంట్గా అంటే, డైలీ కాదు. ఆ వీక్లీ త్రైస్ అట్ల.
ఉహు
మ్
అలాగేనండి. అంటే, చాల చక్కటి విషయాలు పంచుకున్నారు ఎండ తీవ్రత గురించ్ చీ ఎటువంటి జాగ్రత్తలు తీసు కొని ఎటువంటి సమయాల్లో బయటికెళ్తే బాగుంటది అనేది, చాలా చక్కటి విషయాలు మాతో పంచుకున్నారండి.
ఓకె అండి ధన్యవాదాలండి మీకు కూడ. ఓకె